హలో ఎలా ఉన్నారండి
బాన్నామండి మీరు బాన్నారా
ఆ బ
తిన్నారా తిన్నారాన్నా తిన్నారా హలో
హలో ఆ చెప్పండి వినిపిస్తుందా ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం బెట్టారు
మాకా మాగైతే ఇంగా అది పులావ్ బెట్టినారు దాని పైన చట్నీ పెట్టారండి మీకు
మాకి పప్పు అన్నం బెట్టారండి
ఏంటండి మాకు ఇంకా రెండు రోజులు పోతే దోశలు చపాతీలు అవి కూడా పెట్టరంట ఊరికే ఉప్మా పొంగల్ పెడతార అంట మాకైతే ఇంకా సిలిండర్లు కష్టాలు వచ్చేసినయ్ అదే తెలిసిండేదే కదండి సిలిండర్స్ తో
వాళ్ళకి వార్ జరిగితే మనకి ఎందుకు వచ్చా కాదు వాళ్ళకు వార్ జరిగితే మన మీదికా ఉమ్
ఆ మనం ఫేస్ చేస్తన్నాం ప్రాబ్లమ్స్ అని నాకు ఈ మధ్యా ఆ ఈ మధ్య రీల్స్ లలో వచ్చినాన్ని ఆ ఏదో కంట్రీ వచ్చే సి గ్యాస్ అంటే గ్యాస్ ఉంటుంది కదా అవి ప్లాస్టిక్ కవర్ లో నింపుతనార్ ఆ నింపి నింపి
ఆ అది నేను మేము చూసాము ఆ కవర్ గండు ఇంట్లో పెట్టుకుంటుంది ఆ
ఆ కవర్లో ఏం దిన్నార
అది పేలిపోదా పెట్టుకుంటే
అదే ఎట్లా యూస్ చేసారో ఏమో మళ్ళీ
హ్మ్ అయినా అది అట్లే పెట్టుకుంటే పేలిపోతది గదా
ఆ అవునండి ఇబ్బందే అది కూడా రిస్కే
ఏం జేశారండి ఈరోజు కాలేజ్ ఉందా మీకు
ఆహా ఈ రోజు సెకండ్ సాటర్డే అండి ఈ రోజు లీవ్ ఇగ తెలిసింది ఇదే కదా హాస్టల్ అం టే ఇంకా హాలిడేస్ వస్తే బట్టలు తుక్కోవడం అంట ఇంక దానికే హాఫ్ డే అయిపోతుంది
ఈ రోజు మా హాస్టల్ లో అయితే కరెంటే లేదండి
అవునా
ఆ ఊల్నేగా రూమ్ లో ఉంటే మ్ రూమ్ లో ని అంటే ఉడికేసనం బయట బోయ్ కూర్చొని మా ఫ్రెండ్స్ తో ఉంటున్న ఏం షోస్ ఏం చూడారండి మీ
ఆ మేము చూస్తామండి సోస్ అయితే డి చూస్తాము డి ట్వంటీ అది వెన్స్డే థాస్డే వస్తుంది మళ్ళీ వచ్చేసి అది బిబి జోడి సీజన్ టూ అండి ముందు బిగ్ బాస్ చూస్తాంటిమి ఆహా టైమ్ చూడలేదండి జి తెలుగులో వస్తుంద
ఆ మేము చూస్తామండి ఆ బాగుంటారుషో ఆట సుధీర్ యాంకరింగ్
చెప్పినారండి ఆ మా ఫ్రెండ్స్ చెప్పినారు బాగుంటుంది చూడండి అనేసి
ఉమ్ బావుంట బీబీ జోడీ కన్నా అదే బావుంటది
అవునా
ఉమ్ అది కూడా నా డ్యాన్స్ షోనే ఏమంటే వాళ్ళ మధ్యలో అంతా కామెడీ అంత చేస్తా అంటారు
ఆ బీబీజోడిలో అయితే కొట్లాడికే సరిపోతుంది వాళ్ళకి
వాళ్ళు ఏందో మార్క్స్ ఎట్లు ఇస్తారో తెలీదు
అవును అంతా
బాగ చేసినా మార్క్స్ ఆ బాగా చేసినా మార్క్స్ సేదు వాళ్ళకి
అవును
వాళ్ళలో వాళ్ళ గొడవ పడుకుంటు ఉండాల అంతే బీబీ జోడి అంటేనే బీబీ అంటేనే గొడవలు
ఆ అంటే బిగ్ బాస్ ఇంకా అయిపోయింది
హ నెస్ట్ మరి మ్యాడ్ అను వొస్తుంది అంట షో
ఆ అది చూడాలండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ చాలా బాగుంటుంది అది
ఆ కపుల్స్ ది
అంటే ఆ తెలిసిన వాళ్ళే వస్తున్నారు
ఉమ్ ఈ రేపు నుంచి ఏమ్మో స్టార్ట్ అవుతాది ఫిఫ్టీన్త్ నుంచి
ఆ అవునండి చూడాలి బాగుంటుంది నాకు తెలిసే అది
ఆ బానే ఉంటది ఏమంటే ఏడిపోయినా గొడవలే ఉంది ఏ షో చూద్దామన్నా గొడవలు వేసుకుంటుంటారు
అవును ఇంకా అట్లా ఉంటనే ఇంట్రెస్టింగ్ గా ఉంటందని వాళ్ళు అవే తీస్తారు
హు మరి ఎక్కువ గొడవ పడదు ఉండాలా ఉన్న అన్ని ఉండాల్ల కామెడీ ఉండాల్ల ఉ
అవును ఎంటర్టైన్మెంటు
ఊ షోస్ బానే ఉంటాయి మాటీ లో
అవును బాగుంటాయి ఢీ కూడా బాగుంటుంది మీరు డీ చూస్తారా అండి
అపూడు చూస్తాండీ మీ సుదీరు రష్మి ఉన్నప్పుడు సుధీర్ రష్మి ఆదీను దీపిక
వాళ్ళైతే ఇప్పుడు రాలేదు సుధీ సుధీర్ కాకుండా ఆది ఆది అయితే కామన్
ఆ అది ఉన్నాడు ఇప్పుడు ఉ
ఆ
అప్పుడు బాగుంటాండ్యా డీ అప్పుడు డీ బాగుంటాండ్యా
అవును సుదీర్ రష్మీ వాళ్ల పాట అప్పుడు బాగుంటాండ్యా
వాళ్ళు వెళ్ళిపోయినుంచి అంత ఇంట్రెస్టింగ్ ఎమ్ లేదు
ఆ నేను మధ్యలో ఆపేశాను మళ్ళీ చూస్తున్నాను ఆయన ఇంకా బోర్కోటె బోర్కో చూస్తూ ఉంటే ఇంకా చూడలనిపించి చూసాను డ్యాన్స్ షో డ్యాన్స్ షోస్ బాగా చూస్తానండి ఉ మీరు ఇంకేమి చూసిస్తారండి
అంతే అండి ఇంగా
ఆ
ఆటాను బీబీ జోడి ఇంగా అంతే చూసేది
ఆ ఇంకా రీసెంట్ గా బ్యాండ్ మేళమ్ అహహ
ఉ ఆ అంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు అట్లా ఆ పెట్టుకుంటాంటాం సాటర్డే సండే అంతా వస్తాంటాయ్ కదా
ఇంకా ఇంట్లో అయితే ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు పెట్టనే పెట్టారండి అ చెప్పండి అంటే అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళు
అసలు వాళ్ళకి మా అమ్మగున అంతే అండి
ఆ మేము ఇది పెట్టు ఇది పెట్టంటే అసలు పెట్టని ఇవ్వరు
ఉ ఎంగేవి బి బాస్ పెట్టిన వానికి ఏంది వాళ్ళు గొడవడేది చూసుకుంటుంటారా మీరు అని తిడతారు
అవును అ వును
ఉ అందుకె ఇంట్లో ఉన్నప్పుడు అం చక్కగా చూడము ఏమన్నా మూవీస్ చూసుకుంటూ ఉండేది
మళ్ళీ ఇంట్లో కూడా ఫో ఎక్కువ ఫోన్ చూసినా కూడా ప్రాబ్లమే థాంక్ యు ఫోన్స్ందు ఫోన్ ఎంది అంత సేపు పట్టుకుంటావ్ తినవా ఏంటి అంటిదే నే ఉంటారు
అ అంతే అండి ఇంటికి పోతే ఆ ఇంటికి పోతే ఇట్ లో అందరితో మాట్లాడుకని ఫోన్లు చూసుకుంటంటారు ఆడ చూస్తారు ఈడ చూస్త సారంం దవస
వ
ఓకే
కి పోలేద అండి అ
ఇంకా పోలేదండి పండ ముందు రోజు పోతాము
అవునా అవును
మీరు వెళ్ళలేదండి
లేదండి మేము కూడా పండుగ రోజు ముందు పోదామని ఉున్నాం పజలోనే
వేదిక ఏమి చేస్తారండి మీరు
అంత అంటే అంత బాగా ఏం చేయము కానీ చేసాము బానే
అంతే ప అంటే బర్
పిన్ని వంటనంట ఉగాది పచ్చ చెడి ఆ తర్వాత మామి డాకులు కట్టడము ఇలా ఇలాకి మీ స
ఆ మేం చేస్తామండి ఇ అంత ఇంల అంతా కడి ఇంగా ఇల్ంతా కడిగి ముగ్గులే తోరణాలు కట్టి ఇంకా పచ్చడి చేసి ఇంకా వంటలు వంటలన్న చేసి ఇంకా దేవుని పెట్టి టెంకాయ కొట్టి తర్వాత మేము తింటాం
ఉ మా సైడ్ డి కూడా అంతే అండి పూజ అయ్యాకే తింటారు తిను అంటే ఏం తింటాం అ అంటే ముందే చేసేసి పెట్టేసింటామా అంటే చేస్తూ ఉంటాం అమ్మతో కలిసి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను
ఆ తింటాను అంటే అంటే ఆకలి వస్తుందాఅని ఆకలిస్తూ ఉంటుంది టైం అయిపోయింట అది పూజకి
ఆ
ఇంకా అప్పుడు ఏమనా తిందావా అంటే ఇప్పుడే తినకూడదు ఆ సపరేట్ చేస్తామండి సపరేట్ గా చేసి మళ్ళ తింటాం మళ్ళీ పూజ అయినాక మళ్ళీ తింటాం
మా ఇంట్లో అందుకే అంత అంతవరకు తట్టుకోలేరని మా అమ్మ ఐదుకేళ వేసు చేస్తా ఉంటది
మీరు హెల్ప్ చేయ్యాలండి
అదే మామ్మ వంటలు చేస్తా అంటే న నేను బయట ముగ్గేసేది బయట పని పూజ పని అట్లా చేస్తాంటే వంటలు అయితే చేయంను ఉన్నా మిగతా పనులన్నీ చేస్తాను
మీరుజ
నేనైతే అమ్మకి హెల్ప్ చేస్తు ఉంటానండి పిండి వంటల్లో కానీ మా అమ్మ ఇల్లంతా బయట కడుగుతుంది. నేను ముగ్గులేసా అంటే ఇంకా. ఇంకా వంటల్లో హెల్ప్ చేస్తా. ఆ వేస్తాదండి ముగ్గులో. ఏం లేదు యూట్యూబ్ లో చూసి వేయడమే.
ఆ, రంగులు అన్నీ వచ్చి
ఆ బాయ్.